హాయ్ గర్ల్స్ టాక్ ఇంగ్లీష్ నాట్
హలో నేను తెలుగునే
తెలుగునేనా ఓ గంట్లు గంట్లు మాట్లాడుతా చెప్పు చప్ గర్ల్ ఆఫ్టర్ దిట్ అగైన్ ఆ మళ్ళీ ఫోన్ చెయ్యి కట్ చేసిన తర్వాత ఈతిరకు టాస్క్ ఇంకా అవ్వలేదా తెలుగు టాస్కా ఇంగ్లీష్ టాస్కా అప్పుడయిపోలేదా మే దీని గురించి మాట్లాడగూడదు
పోయిద్ది చెప్పు ఎప్పుడోచ్చావ్ ఇంటి నుంచి
అవును మొన్న ఆ పాప ఎందుకు నీ పక్కనుండే పాపం ఫోన్ చేసింది. నాకు మొన్న సార్ చేపిస్తున్నాడా? ఏమో? అందుకే నేను లిఫ్ట్ చేయల?
నీకు చిన్న తెలివి గాదే నీక
కాలేజ్ టైం లో చేస్తే సార్ ఖచ్చితంగా చేపిస్తా అంటరని దాంతో లిఫ్ట్ చేయలా అమ్మా మామూలుగా ఎవరన్నా రాకపోతే మాతో చేయిస్తాడు. గాబట్టి అలా గుర్తొచ్చింది.
ఓకే గర్ల్స్ చెప్
మ్
గుర్తులే వచ్చిందా ఆ పాప ఈ రోజు
లేదు అమ్మ ఇంటికి ఎళ్ళిపోయింది. డైరెక్ట్ గా నేను పోలే అటెండెన్స్ ఎపిత్ మే ఫోన్ చేయి మళ్ళ ఎప్పుడు చేస్తావ్. రేపు అయిన చెయ్యి ఈవినింగ్ అన్న చెయ్యి
ఆ అమ్మ ఇప్పుడే వచ్చిన
మే తెలుగులో అయితే నాలుగుసార్లు చెయ్యి మే
చెప్పు మై
తెలుగు అయితే ఎంత సేపు అయినా మాట్లాడొచ్చు.
మనకి తెలుగుది అయిపోయి ఇంకొకటి మళ్ళీ కొత్త టాస్క్
యా తెలుగు కంప్లీటెడ్
పడిన్నాస్
డోంట్ డెస్కర్సెన్ ప్లస్ పాససింగ్
అది గూడా టాకింగేనా సెకండ్ ది గూడా వద్దులే దాని గురించి మాట్లా మాట్లాడగూడదు ఉమ్ చెప్పు మై చూడు పొద్దున్నే వచ్చినా అప్పుడే కాలేజ్కి వచ్చిన
ఉ ఓకే వాట్ గల్స్ ఏం చెప్పు ఇంకా ఏంటి బాగా ఎంజాయ్ చేసావా?
ఏ ఆ చేసా మార్నింగ్ వచ్చా నేన
ఇంగ నైట్ అంత ఆడికిపోయినవ్. నిజం జెప్పు
నిజంగా బస్ లో ఉన్నా యాడికంటే యాడికి పోతనే
ఆ డెమీ ఆ అమ్మాయితో మాట్లాడు ఏ ఆఫ్టర్ దట్ గల్ కాలింగ్
సో అవి ఈరోజు నువ్వు చెట్లు నాటాలంట నిన్న తప్పించుకున్నావు కదా బర్రె గొడ్డు లాగా ఇప్పుడు నాటు డిస్టర్బ్ చేయబాకు ఓ కొంచెం సేపు
మ్మ ఏ ఏంటి మీరు నాది ఇంకా తెలుగునే కంప్లీ ట్ కలా ఆ
ఏ ముజే కాల్ మీ ఆ ఏదైనా పర్లే అయితే కావచ్చు ఆ కన్వర్సేషనా ఫస్ట్ పోతా మాట్లాడుకుందాం
టికల్
ఆటో మాట్లాడు మమ్మీ
మళ్లీ నా కాల్ కట్ చేస్తారు వాళ్లు చెప్పుమ్మా ఏం చేస్త నువ్వు సైలెంట్ గా ఉండేది. నేను కాదు అబ్బ ఇంకా త్రీ మినిట్సే అయింది ఎంత సేపటిక్ టికి ఐయిపోదు మార్నింగ్ సిక్స్ థర్టీ కి వచ్చ
సిక్స్ థర్టీ కి వచ్చావ పైకి దిగాలి కదా ఎందుకు అలా చెప్ ఎందుకు అలా చేస్త తవ్ ఆ ఆ అవునవును ఏమి జీన్స్ ఏసుకోవచ్చు అహా ఇంగేమ్ పో
మ్మాయ్ హలో ఏందిమ్మా ఏంది అసలు వీళ్ల సో సోది అంతా వీల్లిద్దరిది అందరిది ఈడ అ అల్లరి అల్లరి చేస్తున్నారు ఓ చేదుకే
అది కూడా అ దీంట్లో పది నిమిషాలు ఒక గంట అయినట్టుంటది ల్యాగ్ గా మాములుగా అయితే ఎంత బిన్నయి చూడు ఇంతసేపు మాట్లాడిన ఐదు నిమిషాలు కూడ ఆ
ఏందిరా బయ్ ఇది అసలా అయితే ఎప్పుడు వస్తవు మరి ఇంటికి పోయ్
ఆదివారం వచ్చి
ఆదివారం మండే నుంచి కానీ ట్యూస్డే నుంచి కానీ ఎగ్జామ్స్ అంటగా
ట్యూస్డే వెన్స్డే నా
ఏమో తెలీదు
వెన్స్డే అంటున్నారు కొంతమంది ట్యూస్డే అంటున్నారు కొంతమంది థర్స్డే అంటున్నారు. కదా
మై మమ్ ఏమో మరి మీరే ఉన్నార్ గట్టి మీకే క్లారిటీగా తెలియాలి నా కన్నా హలో ముయ్ అమ్మా నేను ఇంటి దగ్గర ఉన్న కాబట్టి నాకెలా తెలుస్తుంది
పప్ ఏంటి హా బాగా చేస్తున్నావా
అగా
అమ్మ
నీకేమైంది కాల్ మాట్లాడు ఏ హవులే కాల్ మా మాట్లాడు
మ్మాయ్ మాట్లాడు మ్మాయ్ నువ్వు
అదే
ఓయి మాట్లడమే
ఎందుకు అరుస్తానావు
నేను కాదు నువ్వు అరస్తున్నాది నిను కాదు
అబ్
ఏ చెప్పు ఇంకా ఎంత సేపు
షో
చెప్పు విలేంది బాయ్స్ ఇకార వస్తున్నారు.
మి ఆయన వస్తున్న
చి మా ఆయన ఎందుకు అవుతాడు, మా అన్న అవుతాడు వాడు.
దికాయి స్మల్ బ్రదర్
చి నువ్వు రా అన్నం వండిపో
ఏం చెప్పు ఇంకా ఏంటి నిన్న నిన్నంతా ఇంగ్లీష్ లో మాట్లాడి, మాట్లాడి తల నొప్పి ఒకటే వస్తుంది.
వాట్ నాన్ సెన్స్ యూ టకింగ్ అవును ఎందుకు సివిల్ డ్రెస్ పెట్టినారు,
నిన్న అంత నాటు వేపించారు, కాదా మట్టి మట్టి అయిపోయింది కదా
ఆహా నిన్నటి నుంచి స్టార్ట్ ప్లాంటేషన్ చేసినావా నిన్న ప్లాంటేషన్ అంతా
అ
నేను ఈ రోజు ప్లాన్టేషన్ అన్ని చెప్తే, దాంఅన్ని తప్పించుకొని పోతా
మేముండి కష్టపడిందే లేదు
ఆ ముందు అంత ముందు ఒకసారి ప్లాంటేషన్ చేసినప్పుడు, మేము కష్టపడ్డాము అప్పుడు మేము కొద్దిమంది,
అదేం కష్టం కాదు మేము మోసాం ఇప్పుడు ఇన్ని మోసాం బండలగున్నా ఇంకా అరగవు లే తెచ్చావా, ఒక కాయ తెచ్చావా
అంట కాయల్ వరకు అమ్మేస్తారా
ఆ అట్లా కాదు అసలు తోట మేమే కొనుక్కనింటిమీ ముందుసారి మేము కొనుక్కున్నాము ఈసార్ వద్దని చెప్పేసి మేము కొనుక్కోల ఈ సారి
అప్పుడంటే కొనుక్కొనితిన్నారు
ఆ తోటంతా మేమే గడ్డి కోసి అంతా మేమేం చూసుకోవాల మందులు మేమే వేయ్యాల అలా గుర్తుకు తీసుకుంటారు కదా అలా అమ్మ చాలా కష్టం
అలా
ఆ నే మేము ఇంట్లో అందరం పోయి కోస్తాంటిమి మీ కాయలు
ఏం లా
హ్మ్
చెప్పు ఇంకేమి లేకాపోతే మానేయి అ
టైమ్ అయిపోతే మానేసాంటి ఇం కొద్దిసేపు హా నువ్వు కట్ చేయద్దు ఏయ్ కట్ చేమాకా
అమ్మాయి చాలా సన్నగా ఉంది కదా అసలు ఏమన్నా వుందా ఇంత సన్నగా ఎలా ఉంటుంది ఇట్రా నందు ఇట్రా మెలికలు తిరిగిపోతుంది అది థ్యాంక్ యూ
మేను అక్షి